మాట్లాడు హలో
హలో చప్రాతిన్నావా
ఆ తిన్నాక్క ఈ కాదు ఇక్కడ చూడు ఉన్నళ్ళ ఏమే మాట్లాడ ఎవరు మాట్లాడతండ ఇది గూడ నా కతాదు పోజీన మాట్లా పోజీ వయస్ న గడుపుకుంటా కానీ మ ఇక్కడ వలే కాన పడింది లేయమో
ఆ
ఆహా చూడు ఏం కాాలం చూడు ఉన్నలే మాట్లాడి ఎకా అ తిన్నావా అక్క
తిన్నాను ఏం పెట్టారు మీ పీజీలో
ఆ దోశ
ఆ ఇప్పుడు దోశ పెట్టారా ఎక్కడి నుంచి వచ్చారు మీ పిజువాళ గ్యాసు
ఏమో మార్నింగ్ పూరి కూడా గ్యాస్ మీదే తీసాం
అవునా మాకు అసలు చండాలంగా చేసారు దాను సార్ ఈ రోజు ఏమో రైస్ పెట్ రైస్ పెట్టి అదేమో దొండకాయ అంటారు తెలుసని
ఆ తెలుసు
దాంతో ఫ్రై చేశారు రైస్ తో ఫ్రై ఎలా తినేది.
ఆ
అట్లా చేశారు మాకు ఈరోజు పొద్దునే పులిహోర ఒక్కటే చేసినారు
మళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళే తింటారు లే
ఆ అవును ఆ సల్మానుషులనే ట్రీట్ చేయట్లే మమ్మల్ ఇదే ఏదో బఫీలో ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఏదో పెడుత తిన సల అని
ఆ
ఆ చపరా ఎవానా ఫాస్ ఫస్ ఎవానామా ఏమైనా మాట్లాడు మీ క్లాస్ గురించి చెప్పు మీ క్లాస్లో ఎట్లా ఎట్లా మష యతల ఉంటారు వి వింత వింత మనుషులు ఉంటారుగా
మా క్లాస్ లో ఇంత వింత మనుషులు లేరు కానీ ఓ బాబు గురించి బాగా తెలుసు
సరే చెప్ప ఆమెకు రంజ
ఆ ఆబ పేరు చెగుపత నద అబ్ ఎందుకు నవ్వుతావిన్నా ఆ పిల్ల ఆ పిల్ల మొత్తం అసలు డిఫరెంట్ క్యారెక్టర్ ఎవరికి సెట్ కాదు
ఆహ ఎవురు
చెగుఫ్తా అనే పాపకి
ఆమెది ఏ ఊరు
ఈ ఊరే బ్యాంగ్ళూరే
ఆహా
ఏ ఊరు అంటే ఇంకా ఇదే కదా ఇక్కడే వస్తుంది తనకి సమ్మర్ లో ఉడ సమ్మర్ లో చలివు వేస్తుంది ఇట్లా వింటర్ సీజన్ లో బా వేడి ఉంటుంది ంది టు డిజీజా పాపుకి
ఆహా
ఇంకోటి ఏం చేయదు కానీ అందరి మీద కంప్లైంట్లు ఇస్తుంది
ఉ సయారా
సిఆర్ కాదు ఇది ఆ డినో ప్రాజెక్ట్ కి లీడరు మాకు తెలీదు ఆ పాప లీడరు అని ఆ పాప నేమి ఇచ్చినది కూడా తెలీదు
ఆహా
ఇచ్చింది ఏం చేయదు
హ్మ్మ్
అన్ని ఏంటే రిమైనింగ్ వాళ్ళు చేయాల ఎవరైనా ఏమన్నా చెిన మాట తనుకోంటే కంప్లీట్ ఇస్తా అంటుంది
అబ్బా అబ్బా
హ్మ్మ్
అ
ఇంకంతే ఎవరి గురికి ఆ అంతే ఇంకా ఎవరి గురించి తెలీదు
నీకు నీకెవరుెవరు నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు
త్రీ మెంబర్స్
ఆహా
ఒకరు మా సెక్షను ఇద్దరు వేరే సెక్షన్
ఆహా కష్ట ఇదే కదా నువ్ ఇంకా
ఆ
ఓ ఇంకా ఎంతంద అమ్మా ఎంత చదవాలో ఇంకా అయ్యమ్మా
త్రీ ఇయర్స్
మేము ఎద ర షాక్ అవుతుంది మేము ఇంత ఎట్లా చేసేసి వచ్చేసామ అని
హ
ఇంకా నచ్చిందా నీకు మా కాలేజు
మాది కూడా కదక్క
మీరే అంటే ఫస్ట్ మాది
ఇప్పుడు మీరు పోతారు కట్టది మాదే ఇంకా
అ సరే మీ కాలేజ్
బానే ఉంది
వచ్చిందా
నచ్చిందా అంటే అంతే నచ్చలేదు బా ఓకే ఓకే హలో ఎందుకు అందరికి ఇక్కట్లేపుతుంది హలో మీా అ మీ సనా హలో వైఫై ఆఫ్ లో ఉంది హలో వీళ పోయిందిద సెకండ్స్